హలో
బావున్నరారా?
ఆ బావున్నము. మీరు బావున్నరా?
అమ్మూ బావున్నాము.
ఎక్కడుంటారు?
నేను పీజి లో ఉన్నాను బ్యాంగ్ళూర్లో.
ఓకే ఓకే
హ్
ఏం పేరు అక్క మీది?
మధుమతి
అవునా ఏం చేస్తున్నరు? తిన్నరా?
తిన్నం, మీరు తిన్నరా?
తిన్లే అక్క ఇంకా తినాలా.
హ్
ఆ
ఆ ఇంకా ఏం ఏం చేస్తున్నారు అజి
ఎ లేదక్కా మ్యారీడ్ అక్క నేను, ఎడ్యుకేషన్ అయి డిగ్రీ కంప్లీట్ చేసి
డిగ్రీనా
ఆ మీరేం చేస్తరు అక్క
నేను బీటెక్ చేసినాను జాబ్ చేస్తున్నాను
ఓకే ఓకే
ఉమ్ మీరు ఎక్కడ అంటే మాకి సాంబార్ చేశారు ఉ
యా యా అక్కడ ఉంటే అంతేనా ఇగ అ ఇంకా ఏం చేస్తున్నారు ఆ హలో హలో
హలో
ఆ వినపడు
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
వినిపిస్తుందా
వినిపిస్తుందక్క
వంటయంద
ఆ మాకు మార్నింగే అయిపోతది
మాకు కూడా
ఇప్పుడు ఇప్పుడేమిండదు ఓన్లీ ఫుడ్ పెట్టుకుంటాం ఆ
ఓకే ఓకే
అంటే రీసెంట్గానే మ్యారేజ్ చేసుకున్నాం
ఆ
ఇంకా అక ఆ హలో
హ
నీ వాయిస్ స్ట్రక్ అవుతుంది అక్క
ఉమ్ ఏ కాలేజీలో
హలో
ఇప్పుడు వస్తుం
చైతన్యపురి డిగ్రీ మేఘనా డిగ్రీ కాలేజ్
అవునా ఓకే ఓకే
అ
మళ్ళీమి ఇంత ఫాస్ట్ గా మ్యారేజ్ చేసుకు
ఆ
నారు
అంటే ఆ ఏం లేక అక్క ఇంట్లో తొందరపడి చేసుకున్నాం
అవునా హ
అంటే లవ్ మ్యారేజ్ ఒప్పించుకొని చేసుకున్నాం ఆ అట్ల మత్ ఇ లాంగ్ చేస్తే గలీజ్ ఉంటది అంటే ఇప్పుడు వెతుకుంటున్నాక్క చూసుకోవల్ల
అహ్
నా అక్కడెక్కడ కంపెనీస్కిళ్ళి ఇంటర్వూ ఇచ్చస్సా ఎప్పుడన్నా టైమ్ ఖాళీగా దొరుతె బోయినా ఎప్పుడన్నా ఖాళీ ఉంటే ఇచ్చేస్స ఆ ఇంటర్వ్యూసు
ఊమ్
అప్పుడప్పుడు వోతుంటా అహ్ ఏమె ఏం లేకపోతే ఇంగ సైలెంట్ ఉంటా
ఔన్లెండి
అంటే పోయినా చాలా సార్లు ఓతే అ ఆ అసైన్మెంట్లో ఓతది ఒసారి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు ఏదో ఒకటి చెప్తారు అని ఇగ కొంచెం గ్యాప్ దీసుకొని వోదాం అన్ జెప్పి ఇ ఇప్పుడు వర్క్ ఏం జేస్సలే ఆ లేక్ పోతే అందరికి ఏసేదన్ని హ్
ఓకే
ఆ
అ హ్
కొంచెం మీ హెల్త్ ఉడా బాలే అని అ ఇంట్లనే ఉంటున్నా ఉహ్మ్
అవునా
ఆ
ఓక్ ఓకే
మీరక్క మీర్ ఇక్కడుంటారు బాంగళూరన్నారు గద
అ
ఇంకా ఏం స్టడీ చేస్తున్నారు బీటెక్ అయిపోయిందా
ఉ అయిపోయింద్ నేన్ వన్ ఇయర్ అవుతుంది జాబ్ లో జాయిన్ అయ్ కూడా
ఆవునా ఎక్కడేసవక్కా జాబ్
ఇక్కడే
బెంగళూర
ఊమ్
అంటేక్ కరన్నే ఆన్తా అంతెక్కరుంటారో అని అడుగుతున్నా మెయిన్
ఊమ్ నార్మల్ జాబ్స్ అంతా ఎక్కడైనా
అంతేనా అక్కడ్ అంతుండద ఇగ మన లెక్క
అహ్హ లేదు
ఇంకాక్క ఐ మై సైడ్ కూడా సేమ్ అంతే నార్మల్ ఉంటది ఏంటిదక్క మన్
ఇంగ్ ఏం లేదన్ని ప్లేసెస్ మంచిగా ఉన్నాయ్ విజిట్ చేసారా చేసారేమన్నాని అడుక్ తున్నా
ఆ ఏంలే అక్క ఎప్పుడం అంటే మొన్న లాస్ట్ ల అంటే టూ థౌజండ్ సిక్స్ ల అంటే జనవరి స్టార్ట్ అయినప్పుడు కాశీకి ఎళ్ళిన అంతే మొన్న టూ వీక్స్ బ్యాక్ శ్రీశైలం కెళ్ళిన
ముసలోళ్ళు పోతారేమో
అందరదే అంటుర్రు అంటే ఉమ్ ఇప్పుడట్ల లేదంటా కదా ఆ అక్క
అంటే అట్లేం లేదు న్యూలీ మ్యారీడ్ కదా కాశీకెందుకుని అన్నామన్ అన్న అంతే
అంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్ అడిగే పోయినమక్క అంటిగా పంతులు గారిని గిట్ల అడిగి ఎళ్ళినం అంటే మా ఆయన ప్రత్ తీయని అక్కడికెళ్తడు అక్కడ్నుంచి జర్నీ స్టార్ట్ చేస్త అని ప్రతి సంవత్సరం అక్కడి నుంచి స్టార్ట్ జేస్తడు ఇగ మొన్న ఇయర్ మాకు మ్యారేజ్ అయిందని ఎళ్ళినం
ఓకే ఉమ్ హ్
ఆనకది సెంటిమెంట్ అది అందుకే ప్రతి ఇయర్ ఎళ్తడు అక్కడ తిరుపతి ఇగ ప్రతి ఇయర్ ఎల్తం
అవునా
ఆ ఇక్కడిక్కడ చిన్న చిన్ న్న టెంపుల్స్ కూడ ఎళ్తడు ఆ డైలీ రెగ్యులర్ గా
ఓకే అంత మంచి బక్తుంది మీ ఆయనకి
ఆ ఓ ఫుళ్ళు నువ్ ఏదన్న అనూ ఆడ తిట్టేస్తడిగ ఇగా అక్కడ్నుంచి ఇగా ఆడ ఇంకో సెకన్ మాట కూడ మాట్లాడడు
అవునా
మ్ ఎక్కువ ఇక్కడేనేమో బోన్గిరి ఎలమ్మ టెంపులూ, యాదిరిగుట్టకు ఎళ్తడు
ఓకే
ఎక్కువాయన అంటే ఆయన పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలని ఆయనకి
ఓ
అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ జేసిండు ఫస్ట్ శ్రీశైలం ఎల్లిండు సెకండెమో వారణాషి
అవున
తార్డ్ ఉజ్జయిని కెళ్ళిండు
ఓకే నువ్ వెళ్ళలేద్
ఆ అంటే అప్ ఇంక మ్యారేజ్ గాలె ఇప్పుడయి ఈ ఇయర్ ఉంది
మరేజ్ కాకముందే అంత భక్తుడైండా
ఆ
ఓకే ఓకే
ఇయా ఇప్పుడు ఎళ్తాము నెక్స్ట్ మంత్ అన్నా, ఆ నెక్స్ట్ మంత్ అన్నా ఇంక ప్లాన్ ఏసుకోలే ఏమి ఫైనాన్షియల్ అన్ని సెట్ అయితే పోతం లేదంటే ఏం లేదు
ఉమ్ హ్ చూడండి వెళ్ళి రాండి మరి
కాశీలో గూడా వన్ టెన్ డేస్ ఉన్నము మేము, ఆ అక్క
ఎట్లా నువ్ మీ ఆయన వల్ల నువ్వు కూడా అన్ని తిరుగుతా ఉన్నావ్ మంచిగా టెంపుల్స్ అన్ని
ఆ
వెళ్లేదానివా మ్యారేజ్ కాకముందు ఎక్కువ అవునా మ్యారేజ్ కాకముందు వెళ్లేదానివా అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేసావా మీ ఆయనతో పాటు
వస్తుండే అప్పుడు కూడా
నువ్వు నువ్వు
ఆ వెళ్తుండే మా మమ్మీ వాళ్ళతో అంటే వారనాసి అట్లా లాంగ్ ప్లేసెస్ ఎప్పుడు వెళ్ళలే గాని తిరుపతి ఆ అక్కడ నియర్ బై అటే అరుణాచలం వెళ్ళినా
ఓకే
ఫ్యామిలీతోనే ఎక్క్వ ఏం తిరగలేదు అక్క నార్మల్గానే తిరిగిన ప్రతి సమ్మర్ వస్తే ఒక ఒక వెకేషన్ అయితే వేసుకుంటుండే ఫ్యామిలీతోని ఉన్నప్పుడు
ఉమ్ బావుంటది ఫ్యామిలీ ట్రిప్ కూడా
ఆ ఎంజాయి చేయొచ్చు పెళ్ళి వేసుకున్నాంక ఎంజాయ్మెంట్ ఉండదు అక్క
అవునా
ఆ
అందుకే ఇంకా ఒక త్రీ ఇయర్స్ మ్యారేజ్ వద్దు అని అన్నాను
అందుకే చేసుకోకు నువ్వు కూడా
ఓకే
ఎందుకంటే మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఆ వాళ్ళతోని మనం ఎక్కడన్నా వెకేషన్కి వెళ్ళినా కూడా ఫ్రీడమ్ ఉండదు అంటే కొందరు మంచిగా ఉంటారు కొందరు మంచి ఉండరు మాత్తయితే అట్లా ఉండదు గాని మా అత్త నేనెట్ల చేసిన ఎం అనదు ఇంకా ఆమెనే ఇంకా రెడీగా రెడీగాడు అంత అంత పెట్ టెన్ ఇంట్రెస్ట్ ఆ
ఓకే ఓకే
ఏ వకేషన్ ఏ వెకేషన్కి వెళ్ళినా కూడా మంచిగా రెడీ కావాలని చెప్తారు నేను ఎంత లేట్ చేసినా ఏం పని చెయ్యక పోయినా ఏమనరు
ఓకే అదృష్టం ఉండాలి
ఉమ్ అంటే తనకు గుడా ఆడ పిల్లలు లేరు అన్నమాట ఇగ నన్ను మంచిగా చూసుకుంటారు అట్లా
ఓకే ఓకే సరే అయితే ఇంకేంటి
ఇంకేం లేక్క చెప్పాలా నువ్వు ఎక్కడికేళ్ళలేద వెకే కేషన్స్ కి
ఆ లేదు లేదు సరే అయితే
ఆ అక్క
సరే అయితే ఉంటాను
ఆ అక్క సరే